ఎలా ఉన్నారండి
ఉ నేన్ బావున్నాన్ మీరెలా ఉన్నారు
నేను చాలా ఎక్సైటెడ్ గా చాలా హెల్దీగా చాలా బాగున్నానండి
ఉ ఏమండి మంచి హుషారుగ ఉన్నట్టుగా ఉన్నారు మనిషి
ఇప్పుడే ఒక స్వీట్ తిన్నానండి.
ఏం స్వీట్ తిన్నారు?
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలిగానీ స్వీ స్వీట్ అయితే సూపర్గా ఉనిందండి.
ఏం స్వీట్ తిన్నారండి అలాగ?
ఆ స్వీట్ ఏమంటే ఆ గులాబ్జామ్ జేసారూ.
ఓకే నాక్గూడ ఇష్టమండి గులాబ్జాము. ఉమ్ నాక్ గూడ కొంచెం బెట్టకూడదా?
ఏందండి ఆ మీక్ తప్పకుండా ఇస్తామండి ఈసారి కలిసి నప్పుడు స్పెషల్ స్వీట్ జేస్తమూ.
ఉ
తప్పకుండా ఈసారి మీర్ మీరు మీ హస్బెండ్ తప్పకుండా మా ఇంటికి రావాలి. వచ్చి డే మార్నింగ్. మా వైఫ్ అండి చాలా సూపర్గా చేస్తందండి. అవునండి.
మాగ్ అన్నీ మంచి వెరైటీస్ రావండి స్వీట్సు
ఉమ్ మీక్ గాదండీ అంటే? మా ఇంటికి వచ్చేయను మార్నింగ్ వచ్చారంటే నైట్ పంపే ఇంటే ఈవినింగ్ ఎళ్ళండీ. టికే
వస్తానండి ఖచ్చితంగా ఈ సార్ నెక్స్
ఆ మో మార్నింగూ మీకు టిఫెన్తో స్టార్ట్ జేసి స్ వీట్లు తర్వాతొచ్చీ చే చాలా వెరైటీస్ చేస్తామండి. నాన్ వెజ్ అన్నీ ఉంటాయ్.
ఉమ్.
ఉమ్ ఏదో ఒక రోజు వీల్ జూసుకొని నాకు చెప్పారంటే? నేన్ కాల్ జేస్తు ఉంటానూ.
ఆ సరెలేండి.
ఆ మీరు వచ్చారంటే? మీరు మీ హస్బెండ్ని అయితే తప్పకుండా తోడుకోరావాలండి.
ఖచ్చితంగ తీసుకొని వస్తానండి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మిమ్మల్ని మహాస్
ఉమ్ అవునండి మీ హస్బెండ్కి ఈ మధ్య ఆ ఏదొ కాలుకి ఏదో దెబ్బ తగిలిందని విన్నాను.
మా హస్బెండ్కా అండి.
ఉమ్.
అంటే అట్ల కింద ప్లాస్టింగ్ ట్యాంకి ప్లాస్టింగ్ చేస్తున్నారండి.
ఉమ్
సో అక్కడ స్కిప్ అవ్వడం వల్ల కొంచెం కాలుకి తగిలిందండి.
అంటే బెణికింది అంటే ఎక్కువగా సివియార్టీ లేద్.
ఆహ లేదండి ఇప్పుడు రికవర్ అయిపోయింది టూ డేస్ మెడిసిన్స్ త్రీ డేస్ యూస్ చేసాడు.
ఉ
ఇప్పుడు ఇంజెక్షన్స్ వేసారు కొంచెం ఇప్పుడు చానా వరు క్యూర్ అయిపోయిందండి మా ఆయన్కి
చాలా వరకు క్యూర్ ఐపేందా?
అవునండి ఈ గ్యాస్ చాన కొరతగా ఉంది కదండి ఎలా అండి మెయింటైన్ చేస్తున్నారు మీరు గ్యాస్
అవునండి ఈ మధ్య వారు ఎప్ మని వచ్చిందో అండి అప్పుడు నుంచి గ్యాసే దొరకట్లేదండి.
అవునండి చాలా ఇబ్బందిగా ఉం మాక్ కూడా ఆ గ్యాస్ అయిపోయిందంటే మనం ఇంకేం చేయాలో అర్ధం కావట్లే బుక్ అవ్వట్లేదు.
సరే ఇంకోకటేమో వేరే వాళ్ళ తరపున బుక్ చేసాము కానీ అది ఇం ఇంకా ట్వంటీ డేస్ అయిపోతది ఇంకా డెలివరీ ఇవ్వలేదు.
మా నాన్నగారు కూడా బుక్ చేసారండి ఇంకా రాలేదు
మరి ఎప్పుడు వస్తుందో ఏందో అనేది గ్యాస్ కోసమే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చే
గ్యాస్ గ్యాస్ లేకుండా ఎలా ఏ విధంగా వంట చేసుకోవచ్చు అని చెప్తారండి మీరు ఏమన్నా కొంచెం
అంటే ఆల్టర్నేటివ్ గా చూడాలంటే మనము ఎక్కువగా కట్టెల్ని యూస్ చేసాము పొగ ఎక్కువ వచ్చి పొల్యూషన్ ఎక్కువ వస్తుంది కదండి వాటి కాకుండా ఏదైనా ఎలక్ట్రికల్ గా ఏమైనా ఉంటే వాటిని చూడండి
ఉ
ఎలక్ట్రికల్ ఇండెక్స్స్ స్టవ్ అదేదో ఉంటాయండి ఆ వాట వాటి తెచ్చుకోండి వాటి మీద కూరలు కూడా తెచ్చుకునీ చేసుకోవచ్చు కాకపోతే వాటి మీద కొంచెం అవగాహన ఉండాలి
అవునండి ప్రెజెంట్ అయితే ఇప్పుడు కరెంట్ కుక్కర్ అయితే యూస్ చేస్తున్నామండి
ఉం
ఆ
కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంటే ఇది ఏమంట అంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం అనేది మనకి నెగటివ్ అయిపోందండి
అవునుండి ఇప్పుడు అది అదే అలవాటు పడిపోనడు ప్రతి ఒక్కరు ఇప్పుడు
అవునండి మన ఇండియా దాదాపు ఎక్కుగా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటాందంటే
ఉం
సిక్టీ పర్సెంట్ లో కూడా నయింటి పర్సెంట్ సిక్టీ పర్సెంట్ లో నాయింటి పర్సెంట్ వచ్చి నోజు జలసంధి నుంచి రావాలంట అది ఇరాన్ పక్కన ఉంటుంది ఇరాన్ దాన్ని బ్లాక్ చేసేసింది
ఉమ్
దాని వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది పక్కదేశాలు అయితే చాలా విపరీతంగా పెంచేశారంటే రేట్లు
అవునండి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోతున్నాయండీ ఇప్పుడైతే
హ
అవునండి ఏమండి నాకొకటి ఒక రీజన్ తెలుసుకోవాల అనుకుంటున్నాను మీ దగ్గర నుంచి
మా దగ్గర
ఒక రీజన్ తెలుసుకోవాల అనుకుంటున్నాను
చెప్పండి
సడన్ గా గోల్డ్ రేట్ అంత పెరుగుతోంది సడన్ గా ఒక్కసారి తగ్గిపోయింది ఎందుకండి
అది అంతకు ముందు క్వ గ్లోబల్గా ఎప్పుడైతే ఏ అంటే ఆ స్టాండర్డైజేషన్ ఉండదు
మ్
లాత అమెరికా గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తా ఉంటారండి
ఆహా మనం రీసెంట్ గా చూస్తే చాలా వరకు తగ్గిపోయిందండి గోల్డ్ భారీగా పెరుగుతా ఉండిది అబ్బా ఇంకా గోల్డ్ కొనలేమేమో అని భయపడు తున్నాము అట్లాంటిది సడన్ గా ఇంత తగ్గడం అంది చాన షా కింగ్ అనిపించింది నాకైతే మ్మ్ మీరేమంటారు
ఏమన్నా కొనడానికి ఏమన్నా ప్లాన్ చేసి కొను కొనేసుకోండి.
ఊ ఇంకా అంత బడ్జెట్ లేదండి ఇంకా కొంచెం
నిన్నటితో పోల్చుకుంటే మరి రెండు వందలో మూడు వందలో పెరిగిందండి ఈరోజు
అవునా
అవునండి
ఏందోనండి ఎప్పుడు పెరుగుతున్నో తెలీదు ఎప్పుడు తగ్గుతుందో తెలీదు ఏం జేద్ ఎప్పుడు పెరుగుతుందో తెలీదు ఎప్పుడు తగ్గుతుందో తెలిదు దండి
ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదండి దాని వల్ల కూడా ఆ అ మార్కెట్ లో సరైన అవగాహన పెంచుకొని మార్కెట్ లో కొనుగోలు చేయడం మంచిది మరి అంతా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు
మ్ అవునండి
ఊ
ఉ ఇప్పుడు ఏదైనా మీరు ఎవరన్నా మ్యారేజెస్ పెట్టుకుంటే గోల్డ్ పడుకోనాలంటే ఎంత కష్టమండి మిడిల్ క్లాస్ వాళ్ళకి హు ఇప్పుడు అసలు గోల్డ్ కొనలేకపోతున్నామండి ఉ అంత భారీగా ఉన్నాయి రేట్లు అయితే
అవునండి చాలా కష్టం కదండి మరి
ఊ ఉ ఇంకెలా ఉన్నారు మీ అక్ సిస్టర్ వాళ్ళు ఎలా ఉన్నారు మీ మదర్ వాళ్ళు ఎలా ఉన్నారు
ఆ అంత బ అంత బాగున్నారండి హ్యాపీ అంటే ఎటువంటి బాధలు దిగులు లేకుండా అంటే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు
అవును మీ ఇంటి పక్కన ఎవరో ఒక అంకుల్ చనిపోయేరు ఏమైందండి వాళ్ళకి సడన్ గా
అంటే ఆమె అంకుల్ అంటే ఆయన స్వామి అండి ఆయన ఇక్కడ రీసెంట్ అంటే పక్కన గుళ్ళో ఈ పిండ ప్రధానం అలాంటి
ఉ తెలుసులేండి ఆ వాళ్ళు
ఆయనా ఎక్కువగా అంటే డ్రింక్ చేసుకో డ్రింక్ చేయడం వల్ల మేబి అనుకుంటా
ఉ
ఆ లివర్ కొంచెం పాడైపోయింది అ ముందుగా దాన్ని చూసుకోలేదు
ఉ
ఆ అతనికి జాండిస్ ఉందంట ఎందండి
లివర్ ఫంక్షన్ కి డ్యామేజ్ అయితే కష్టటంలేండి అదే కదండి మెయిన్
ఇప్పుడు ఆ అంటే ఆదే జాండీస్ అవి రావడం వల్ల ఏమైందంటే ఆమ్ చ్ అదీ జాండిస్ ఎక్కువయిపోతే అది ఏదో బ్లడ్ లో కలిసిపోతుంది అంట కదండి
అవునులే ముందుగా చెక్ చేసుకోలేద అండి వాళ్ళు
లేదండి వాళ్ళ నెగ్లెటెడ్ గా కొంచెం వాళ్ళ వైఫ్ అలా నెగ్లెకటెడ్ గా ఉన్నారు దాని వల్లా అది పసగట్టలేకపోయారు
హు
కొంచెం ముందు జాగ్రత్తగా పడి ఉంటే ఆయన రక్షించుకునే వాళ్ళేమో
ఊ అందుకేనండి ఈ మధ్య హెల్త్ మీద చానా కేరింగ్ తీసుకోవాలి ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందో ఎవరు చెప్పలేము
అవునండి
ఉ ఇప్పుడు అది లాస్ట్ కి చనిపోయారండి అయన
ఆయన చనిపోయారు రో మరి అంత్యక్రియలు కూడా చేశారు వాళ్ళ కూతురైతే మరి దారుణం అండి వొచ్చి చూసేసి అలా ఎ ళ్ళిపోయారు అ తర్వాత పాపం ఎవరు లేరుని జెప్పేసి మేము అ కొంతమంది కలిసీ కొంచెం టెన్ చేసి ఉంట అంత్యక్రియలు చేయాల అనుకున్నాము
ఉ చాలా గొప్ప విషయం అండి అది మాత్రం నిజంగానే మీ సైడ్ నుంచి
వాళ్ళ బంధువులు వచ్చేసారు లేండి అప్పుడు మేమేమి ఇవ్వలేదు
అ
వాళ్లు తర్వాత వొ చ్చి ఎటు మనము ఇలాంటి చేయలేకపోయాము కాబట్టి ఆ అన్నదానం అన్నా చేయాలని చెప్పేసి అనుకున్నాము
ఉ
మరి అన్నదానం అనుకుంటూ అందరూ మనీ ఎస్ కొని అన్నదానం చేశాము ఆ రోజు
అంటె అంకుల్ తరపున అంకుల్ తర్
అవును ఆయన్ పేరుతో అన్నదానం చేసాము
ఊ చాలా మంచి విషయంలేండి గొప్ప విషయమే
అవునండి అన్నదానం గూడా డా బాగా అయింది అంటే మున్నె ఇంగ ముందు రోజే మేము కూరగాయలు అవి తేచ్చే సుకున్నాము
ఉ
మళ్లి తర్వాత బియ్యము మార్నింగ్ అందరూ గలిసి కూరగాయలు అన్ని కట్ చేసారు
ఊ
చేసె వరకు లెవన్ అయిపోందండి
ఊహు
తర్వాత ప్యాక్ చేసి వాట్ వాటిని ఆటోలో దీసుకెళ్ళి చాలా అంటె ఆ పూర్ పీపు అంటే ఇప్పుడు ఫుడ్ లేనొళ్ళు రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద ఉంటారు కదండి
అవునండి ఎంతో మంది అలా ఉంటారండి
ఊమ్ వాళ్ళకి డొనేట్ జేసాము వాళ్ళు తిన్నారు బాగా ఉందని జెప్పారు
ఉ పోనీలెండి దిక్కులేనిళ్ళకు పెడితే మంచిదేనండి మంచి పుణ్యం అది ఉ అలాంటోల్లకే ఫుడ్ అనేది ఇవ్వాలండి పాపం ఊమ్ గొప్ప విషయమేనండి మీరు కొంచెం గొప్ప మనసు కలవారు కాబ ట్టి ఇలాంటి చేస్తే చానా మంచిదండి
ఊహు అంటే నేను ఒక్కడే కాదండి కొంతమంది కలిసాము
ఊహు
వాళ్ళకు గూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఊమ్ అవునండి కొందమంది ఉన్నారు ఫ్రెండ్స్ అనుకోండి
తేమే మీరైతే కార్యాన్ని సవ్యంగా పూర్తి జేసరు వాళ్ళవి ఎంత గొప్ప పని గూడా చేసరని చెప్పుకోవచ్చు ఎంతో మంది ఫుడ్ లేకుండా అల్లాడుతూ ఉంటారండి ఎప్పుడెప్పుడు ఫుడ్ వొస్తుందా ఎవరన్న ఇస్తారని కాస్కుంటారు
అవునండి నేను తర్వాత కాల్ జేయన అండి
ఉ సరేలేండి ఉమ్ సరేనండి
ఓకే అండి బాయ్